నమ అన్నార
ఆ బాగున్నా
అయినాయి అండి భోజనాలు
అయినాయి అండి కానీ నాక ఎందుకో డబ్బులు తక్కువ పడ్డాయండి
ఎందుకండి
ఏమో అండి నాకు ఫోర్ ఎ చూపెడతానే అండి నాకు కంప్లీట్ అయినని నా టాస్కులు
అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదండీ
ఆహా రేపటి వరకు అయితయాండి
ఆ టెన్ అంటే టాస్కులు కంప్లీట్ అయినాక టెన్ డేస్ లోపు పడతాయి అన్నారు కదాండి
ఆహాహా
ఆ మీ మీ టెన్ డేస్ అయినాయి అండి కంప్లీట్ అయ్యి
కాాలేదడి
కాాలే ఇవా ఇవాళనే ఒక లాస్ట్ కాల్ కంప్లీట్ అయింది కదండి
అవునవును
ఆ అయితే మీకు ఒక రెండు రోజులు టైం పడుతుందండి
ఆ ఇంకా అండి కొందరు కొందరికి ఎందుకు ఇట్లా వస్త లేదండి మరి వర్క్
ఏమో అండి మరి అది ఏదో కనుక్కోవాలి మరి నెట్వర్క్ ప్రాబ్లమా ఎందుకు రాలేదు మరి వాళ్ళకు వేరే వర్క్ ఇస్తారట తే కదండి
అలాగా అండి అయితే మీర ఏం చేస్తారా అండి మీరే ఏమన్నా జాబ్ చేస్తారా అండి
ఆ అవునండి నేను అంగన్వాడీలో చేస్తాండీ
ఆహా అంగన్వా డీ లో చెస్
ఆ అవునా అంగనవా టీచర్ చేస్ స్తా అండి లో కల్లనే చేస్తా అండి మీరేం చేస్తారు మేడం
నేనా అండి నేను హౌస్ వైఫ్ అండి
అవునాండి ఏం చేస్తారండి ఇంట్లో వంట్ పంటలు చాలా బాగా వంటలు చేస్తారా అండి
అవునండి చేసుకుంటామ అండి కొంచెం
జొన్న రొట్టెలు జొన్న గడకలు చేస్తారా అండి
చేయలేదండి
ఎండకాలము వస్తంది గద అండి జొన్నం బలి ఏయండి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది కదండి
అవునా అండి చేయాలండి ఆ రాగి జావ రాగి జావలు చేస్ స్తర అండి మీరు
ఆ చేస్తామండి రాగి పిండిని ఆ ప్రొద్దున ఒక రెండు గంటల ముందే పెరుగులో నానబె డతాం అండి పెరుగులో నానబెట్టి రెండు గంటలు నానిన తర్వాత పని పని అయ్యేసరికి నా న్ తది నానిన్ తర్వాత ఏసరి పెట్టి ఏసరి మరిగేటప్పుడు అందులో కొంచెము ఉప్పుేస్తా అండి దొడ్డుప్పు వేసి మరిగేటప్పుడు ఏ నానబెట్టి కలిపి పెట్టుకున్న పిండిని అందులో వేసి మంచమ్ ఒక పదిహేను నిమిషాలు మరగబెడత్ అండి మరగబెట్టి స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక సగం నిమ్మకాయ వక్కవిండు కోవాలి టెస్ట్ ట్ ఉంటుదండి టేస్ట్ బాగుంటది ఆరోగ్యం బాగున్ తది ఈ ఎండాకాలం అయితే తె ఆ జొన్న అంబల్ చేస్ కుంటామండి జొన్న అంబల్ చేస్తాము డైలీ ప్రతి రోజు జొన్నగడకయ చేసుకుంటామండి జొండగడక పెరుగుతోన్ తింటాము జొన్నంబలి కంపల్సరీ చేసుకుంటారా అండి మీరు తం ఎండకాలం జన్న
ఆ మేము గుడ చెస్కుంటాం అండి
అవునా జొన్నారోట్ టె జొన్నది ఎక్కువ వాడ్ డాలండి జొన్న రొట్టె జొన్న గడక జొన్నంబలి మోకాల నొప్పుల్ అనేది తగ్గిస్ సదండి ఆరోగ్యం మంచిగా ఉంటది
అవును
కందిపప్పు గుడము కొంచెం ఉడకబెట్టి బెల్లం దంచి ఆ ముద్దల్ తింటే గుడము మోకాళ్ల నొప్పుల్ దగ్గుతాయ్ అట్ అండి
కందిపప్పును మంచిగ్ ఊడక వెట్కోవాలా
ఆ ఉడకవెట్టి బెల్లమేసి దంచాలట బెల్లమేస్ ది పప్పు గుత్తి తోట్ టి మంచిగని ఆ ముద్దలు రోజ్ ఒక్ ఒక ముద్ద తింటే మోకాల నొప్పులు, నడుము నొప్పులు ఉండయట అండి మా చుట్టాలమె యేప్ పిందేవాళ్ళు ఒక రెండ్ నెల్
చింత గింజలు చింత గింజల్ అండి
చింత గింజల్ గూడము తినచ్చండి చింత గింజల్ తింటే గుడం రోజు ఒకటి రోండైనా తింటే మోకాల్లాలా మో చేతులల్ల వాక్ చమరు అనేది వేర్గుతదండి
మ్హు ఏ ఇందులో గుడ గుజ్జు కూడ ఉంటయ్
కదండి చింత గింజల్ తినేటప్పుడు గుజ్జు లాగా అస్తది కదండి
అవును ఉమ్
ఇంకండి ఏం వంట్ ఏమెం వంటల్ చేస్తారండి మీరు కూరగాయలక్ కొ ఎవేస్తార నాన్ వెజ్ ఎ
ఆ కూరగాయలే పో అండు కుంటా అండి
కూరగాయలే తినాలండి ఎక్కువ
టే ఆ మటన్ చికెన్ తినాలంటే
తోటలు ఉన్నాయా అండి మీకు అన్ని కొనుకో కోడమేనా
లేవండి మాకు తోటలు మేము బయట నుండి తెచ్చుకోవడంమేనండి
అవునండి ఇగ మాకైతే కొంచెం ప్లేస్ ఉంటదండి ఆ కొంచెం ప్లేస్ లో రెండు తోటకూర చెట్లు రెండు పాలకూర చెట్లు అట్లా చిన్న చిన్నగా మేమైతే ఇంట్లోనే పెట్టుకుంటామండి ఎక్కువ
మ్మ్ ఇగ కొంచెం బచ్చల కూర ఎల్లుతది మాకు కరివేపాకు ఉంటది మ్మ్ కరివేపాకు కూడా మంచిది కదం ఎ కంతు
అవునవును అవును హెల్త్ కూడా మంచిది దాని వల్ల మంచి కళ్ళు కూడ మన్
అవును కొనాలంటే ఊరంట తెలుసా అండి మీకు
తెలుస అండి కానీ అది బాగుంటదట అది కంటి చూప్ కి బాగా పని చేస్త
అవునండి మా ఇట్ ట్లో ఉందండి
అయ్యో ఉంటే మరి ఒకసారి మాకు కొంచెం పచ్చడి చేసి పంపిస్తారా అండి
అది అంటే కంటికి చాలా మంచిదండి
అయ్యో నేను చాలా అందరి దగ్గర బాగా తిరుగుతానండి ఇగ అది ఆ కాద్ మీ గురించి నేను ఆ బాగుంటదండి నేను ఓకే
అవును పంపిస్తా ఆ ఉందండి మా ఇన్ ఇంట్లో ఉంది నేను పంపిస్తా అండి పుదినా కుడము ఉందండి మా ఇంట్లో కొంచము ఏ తప్పకుండా అండి మంచిగా అవి ఇ తపుకూ కొంచెం పోనగంటి ఆకు కొంచెం బచ్చలాకు కొంచెం పుదీనా కలిపి మూడింటిని మంచిగా కొంచెం గోలిచ్చి పచ్చిమిర్చి గోలిచ్చి ఎల్పాయ జీలకర్ర అసి మంచి మిక్సీ పట్టి నిమ్మకాయపిండి చెక్ వేసుకొని వేడన్నాం తింటే అ బాగుం దండి ఆరోగ్యం కూడా మంచి ఉంటది తప్పకుండా చేసి పంపిస్తా అండి ఉన్నాయండి మీకేమన్నా చెట్లున్నాయాండి మీ ఇంటి దగ్గర ఇంకేమన్నా
ఆ లేవండి వెనక ఒకటి కొత్తగా ఇల్లు కట్టుకున్నాము అండి అయితే అందులో ప్రీ పెరియలండి
ఓకే అండి పునగంటి పునగంటి మూలకలు పంపిస్తామండి తీసుకెళ్ళండి పెట్టండి
ఆ ఇంకొకటి గిన్నె అల్లేరు అని ఉంటదట కదాండి
అవునండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది
నల్లేరు చెట్లు కూడా కర్రీ వేసుకొని తింటే బాగుంటాయి అగ
అవునండి నల్లేరు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉందండి అడుగుతాను నేను చెన్నంగి చెన్నంగి కాయలు ఉన్నాయండి గింజలు వేయండి చెన్నంగి ఆ కొలు కూడా మంది చెన్నంగి ఆకు మంచిదండి
కంటికా అండి అది
ఆ ఆరోగ్యానికి మంచిది నడుము నొప్పి ఉండదు కంటికి మంచిదిండి కాయలు కాసినయి
మడిమలిప్పులు ఉంటాయి కదండి వాటిఅవి తింటే బాగుంటుంది కద అండి
వాటికి తినడం అని తెలియదుగా అండి నాకు ఊ మామూలుగా కొంచెం ఏ దీపం ఉంటుంది కదండి మట్టి ప్రమిద లు మట్టి వేడి వేసి ఆ మట్టి ప్రమీద వేడి వేసి కాలు గిట్లా దాన్నీ వోత్తితే నొప్పి ఇద గు తదండి మడమ నొప్పి
ఈసారి ఒకసారి ఎప్పుడన్నా మా ఇంటికి వస్తారా అండి ఆది ఎట్లనో ప్రిపేర్ చెపిత్తర అండి నా మరిదికి నా మరిదికి ఊ అదే నొప్పులని బాగా ఇబ్బంది పడత
అవునా చి చింతాకు కట్టాలండి కొంచెం చింతాకు వేడి చేసి క మడమకు కు కడితే తక్కువ అయతది మొన్న ఆ తొందర ఓత మొన్న మా ఇంటి దగ్గర ఒక ఆమెకి ఇట్లనే రెండు మడమలు నొప్పులు వేస్తే చింతాకు వేడి వేసి ఆ కాటన్ బట్టలు వేసి కట్ టీండ్రు
హు
ఆ కడితే మడమ నొప్పులు రెండు తగ్గినాయండి తగ్గుతాయి ఆ అవస్థ అనేది నొప్పి అనేది ఉండదు మళ్ళీ కూడా రాదు చింతాకు కడితే హు
మామా సార్చలు కూడా వచ్చిందట అండి ఆ
ఆహా అవునా
ఆఆ ఇంకా అండి ఇంకా అండి బిర్యానీ చేస్తారా బిర్యానీ
లేదండి చెయ్యము చెయ్యమండి రేపు మా ఫ్రెండ్ వాళ్ళు రేపు చేస్త తరు
సౌండ్ తక్కువ పప్పదాంచ్చిందట కదా అలసం అలొ
రేపు రంజన్ రేపు మా ఫ్రెండ్ వాళ్ళు ఇస్తారండి బిర్యానీ ఆ మా ఫ్రెండ్ వాళ్ళు చేస్తురు రమ్మన్నారు మమ్మల్ని
మిస్
పిల్ సిందండి
అపకంటే టొంటీ సిక్స్ థౌసండ్ వడై అంట
ఆహా
టొంటీ అ అంకుల్ వాలా తెల్వద్
ఆహా మీక్
మళ్ళీ మళ్ళీ టొంటీ ఇచ్చి మళ్ళీ టొంటి టాస్క్ టాస్క్ కిచ్చిందంట
అవ్ నా ఆహ మీగుడ వోస్త మీగుడ వోస్ స్తే అండి మీకోక టు డేస్ ఐనంకోస్తాయి
స్తేన
అవ్ వస్తేయి మేడం మీక్ కూడా వస్తాయి ఒక టూ రెండ్ రోజు రెండ్ రోజులైనంకా ఓస్తాయి మీకు
శాంత్రతికొసదండి
ఓకే అండి థ్యాంక్ ఎఅండి
థాంక్ యు అంది
ఒకే అండి
గా అ